హాయ్
గుడ్ ఈవ్నింగ్ బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
మ్ బాగున్నామండి
ఆ ఇంకా చెప్పండి
ఏం లేదండి షాపింగ్కి వెళ్దామని అనుకుంటున్నాము షాపింగ్ ఎక్కడ చేస్తే బాగుంటుంది ఎక్కడ కొంచెం మనకు డిస్కౌంట్స్ వస్తా వస్తాయి అలా ఏమైనా ఐడియా ఉందా మీకు
నాకు తెలిసినంతవరకుయితే బయటకంటే ఆన్లైన్ షాపింగే బెస్ట్ అండి
అంతేనా
ఆ అంతే అండి
అహ మనకు డిస్కౌంట్ వస్తుందా అండి అందులో ఇప్పుడు మనకు ఆఫ్లైన్ అయితే షాప్స్కి వెళ్తే కొంచం అంత డిస్కౌంట్ అని అట్లా ఇస్తారు కదా
ఆ ఇస్తారు కానీ, ఆ కానీ ఆన్లైన్ లో ఇచ్చినంత ఇవ్వరు అని నాకు అనిపిస్తదండి
ఆహా క్వాలిటీ మంచి వస్తుందా అండి. ఆన్లైన్ లో
ఆ ఇంగా అది మన అదృష్టం బట్టి ఉంటుందండి. క్వాలిటీ
అంతేనా
ఆమ్ మీరేక్కడ ఎక్కువ తీసుకుంటారండి?
నేను ఎక్కువ ఆఫ్లైన్ లో తీసుకుంటానండి. ఇంకా ఎప్పుడైనా ఓపిక్ లేనప్పుడు, లేదంటే ఏదైనా ఆన్లైన్ లో ఏదైనా నచ్చినప్పుడు, మనం మొబైల్ స్క్రోల్ చేస్తా ఉంటాం కదా. ఏదైనా ఆన్లైన్ నచ్చినప్పుడు తీసుకుంటాను. ఎక్కువైతే ఆఫ్లైన్ లోనే తీసుకుంటాను.
ఆ ఏక్ ఎక్కువ ఎందులో తీసుకుంటారంండి? మీరు మీషో, నాఫ్ ఫ్లిప్కార్టా, మింత్రానా?
మింత్రా, తీసుకుంటానండి. ఏ. జి. యో లేదంటే మింత్రా.
ఆహ
వీట్లో కొంచం ఫ్యాబ్రిక్, కలర్, క్వాలిటీ కొంచెం బెటర్ గా వస్తదేమో అని. నా ఒపీనియన్
కానీ మింత్రాలో ఎక్కువ ప్రైస్ ఉంటదాంటారండి?
అవునండి కొక్కస్ట్ పెడతా ఉంటారు ఒక్కొక్ సారి.
షోలా అయితే క్వాలిటీ బాగా వస్తది. ఆమ్ ఉమ్ ప్రైస్ కూడా తక్కువ ఉంటుందని, చాలా మంది అన్నారు.
అదే గద అందులో మీషోలో ఒకొక్క స్ సారి ఇంకా మీరు అన్నట్టు లక్ మీదనే డిపెండ్ అయి ఉంటది అది. ఆ ఒక్కోసారి క్వాలిటీ, ఒక్కటి బేడ్ తే ఒకటోస్తా ఉందంట. కొన్ని చూస్తా ఉంటాం కదా, మనం సోషల్ మీడియాలో.
ఆ అవునండి
ఒక్కొక్కసారి బాగానే వస్తాయంట. ఒక్కొక్కసారి మనం ఆర్డర్ పెట్టేది ఒకటైతే, ఒక ఐటెం వస్తుందంట.
కానీ మనకి రిటర్న్ ఆప్షన్ గూడా, ఉంటది కదా.
అవునండి రిటర్న్ ఆప్షన్ ఉంటది కాని. ఇక్కడ ఒకక్క మిస్టేక్ ఏమైతుందాంటే, ఇప్డు మనకేదైనా ఫెస్టివల్ కి బుక్ చేస్ కునమన్కోండి. ఫెస్టివల్ కి ముందు అది వచ్చాక దాని ఫిట్టింగ్ కి ట్లా మనకు కరెక్ట్ లేకపోతే. మళ్ళీ పంపించేసినాం అంటే, ల్ రిటర్న్ పెడితే అది మనకు ఫెస్ట్ స్టివల్ కి రీచ్ అవ్వాలంటే అందట్లేదు. అట్లా కొంత డిసప్పయింట్ అవ్వాల్సి వస్తుంది. ఇగాతే, ముందు చాలా రోజుల ముందు అయితే పెట్ ట్టేస్కోవాచ్చు అనుకుంట అట్లా, ఇగ ఫిట్టింగ్ ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఎక్స్చేంజ్ పెట్టుకోవచ్చు.
ఆ ఎక్స్చేంజ్ ఆ అవును
మీరు ఎక్కువ ఏవి యూజ్ చేస్తా ఉంటారు. డ్రెస్సెస?
నేను బయటే తీసుకుంటానండి. కాపోతే ఫ్యాబ్రిక్స్ మాత్రం మీషోలో తీసుక్ కుంటానండి బాగుంటాయ్
మ్ హూ కలరు క్వాలిటీ బాగా వస్తున్నట్టుంది
జార్జెట్ షిఫాన్ ఇవి తీసుకోవాలంటే మాత్రం మీషోలోనే తీసుకుంటానండి
హ్మ్ హ్మ్
బాగుంటాయ్ మంచిగొస్తాయి క్వాలిటీ తక్కువ ప్రా ప్ర ప్రైజ్ ఉంటది బయట వాళ్ళతో కంపేర్ చేస్తే మళ్ళీ క్వాలిటీ కూడా బాగుంటది
అవునండి వేరే వేరే వాటిలల్లో అదే నార్మల్ గా ఏ షిఫాన్ జార్జెట్ చూసినా చాలా కాస్ట్ ఉంటున్నాయ్ అందులో ఆ వేరే వాటిలల్లో
మీటరూ ఇక్కడ నూట ఇరవై నూట ముప్పై అమ్ముతరు
మీరెలా ఎస్తారు డ్రెసు కుర్ త్త టాప్ అట్లా లెగినెస్తారా ఇంకా ఏమైనా వెరైటీస్ ఇష్టపడతారా
ఆ ఇవే ఇష్టపడతానండి కానీ లెగిన్స్ బదులు స్ట్రైట్ ప్యాంట్స్ వేసుకుంటాను
అవునండి ఇప్పుడు ఒకప్పుడు లెగిన్ కొంచెం ఫ్యాషన్గ ఉండేది గాని ఇప్పుడు లెగి గిన్ వేసుకోవాలంటే ఇరిటేషన్గా అనిపిస్తుంది ఇది అందులోను‌ సమ్మర్ లో ఇంకా ఇబ్బందికరంగా అనిపిస్తది స్ట్రైట్ ఫిట్టింగ్ అయితే ఆ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయ్ స్ట్రైట్ ఫిట్ కుర్తా ఎసేసుకోని ఒక స్ట్రైట్ ఫిట్ ప్యాంట్ ఎసేసుకుంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది
ఉమ్ అవునండి
అవును రకరకాల డిజైన్స్ రకరక ఇంకా వాళ్ళ మోడల్స్ వస్తుంటాయ్ ఎప్పుడైనా మీరు సారీ కడతారా అకేషన్ వైస్గా
ఎప్పుడో ఒకసారి ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకుంటానండి
అదే ఏదైనా అకేషన్ ఉం టే ఇంట్లో వాళ్ళ మ్యారేజెస్ ఉంటే కొంచెం ఎక్కువ రెడీ అవ్వాలనిపిస్తది కదా బయట వాళ్ళ ళ కంటే కూడా
అవునవును
గదే
కాన్ నాక్ అనార్కలిసే ఎక్కువ ఇష్టం అండి
అవును అనార్కలి ఒకప్పుడు చాలా ప్యాషన్ ఉండేది అనార్కలి రామ్ మనకు మంచి చిగా అంబ్రిల్లా లాగా పెద్దగా వస్తుంది కదా
ఆ
ఆ బాగుండేవి అవి అసలు
నాకు ఇప్పటికి అవే ఇష్టం అండి నేను ఇట్లా ఫ్యాబ్రిక్స్ తీసుకొని కూడా నేను అవే కుట్టించుకుంటాను
అదే అదే గేర ఎక్కువ పెట్టేసి కట్ చేసి మంచిగా ఫ్రాక్ కుడతారు కదా మంచిగా ఉంటుంది కూర్చి లు కుచ్చులు
ఆ
అవును
మీరు సారీస్ కట్టుకుంటారా అండి
ఆ కట్టుకుంటాను కాని తక్కువ అండి ఇక శారీస్ లో కొంచెం కంఫర్ట్నెస్ ఉండదు కదా అని ఎక్కువ డ్రెస్సెస్సే ప్రిఫర్ చేస్తాను లేదంటే ఇంకా సారీస్ అప్పుడప్పుడు అకేషనల్లీ ఆ ఫెస్టివల్సు లేదంటే ఫంక్షన్సు లేదు అంటే ఇంకా టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు సారీ వేర్ చేస్తాను
మీకు సారీస్లో ఏ ఏ సారీస్ అంటే బాగా ఇష్టం అండి
అంటే ఎందులో అడుగుతున్నారు
పట్ అంటే ఇట్లా ఉంటాయ్కాండి కాంచీపురం
అవునవును పట్టు పట్టులో ఉంటున్నారా మీరు
ఆ ఆ
పట్టు పట్టులో కూడా చాలా కొన్ని రకాల అయితే వేర్ చేశానండి నేను కంచి పట్టు బాగుంటుందన్నిట్లో
ఉమ్
అన్ని రకాల పట్టులు వస్తున్నాయిండి ఇప్పుడు చాలా చాలా వెరైటీస్ లో
ఏదో బ్రోక్ బ్రోకో ఏదో అంటారంండి బార్కోడా బ్రోక్ ఏడో శారిీ అంట
బ్రొకేడ్ అండి బ్రొకేడ్ అని అవునండి
అది చిన్న చిన్న డిజైన్ వస్తుంది శారీ మొత్తం వస్తుంది అంట కదా
అవునవును బ్రోకేడ్ది వర్క్ డిజైనే అది దాని నేమ్ బ్రోకేడ్ డిజైన్ బాగుంటుంది అది కూడా అవునండి శారీస్ లో చాల రకరకాల డిజైన్స్ ఇంకా వెరైటీస్ రకరకాల వెరైటీస్
ఏదో ఇట్లా ధర్మవరం శారీస్ అంటారు పుప్పడంం శారీస్ అంట
అవునవును కుప్పాడము ఉప్పడము ఉప్పాడ పట్టు కూడా ఉంటుంది చాలా రకాలు ఉంటున్నాయంండి ఇప్పుడున్నీ
అవునా మీరు ఎక్కువ కాటన్ వేసుకుంటారా సిల్కా ఎట్లా అండి
డ్రెస్సెస్ ఉంటున్నాదా శారీస్ శారీస్ లో ఆ కాటన్ ఏమి యూజ్ చేయనుండి సమ్మర్ లో అయితే ఇంకా కాటన్ డ్రెస్సెస్ వేస్తాను శారీ సేమ్ కాటన్ వి కట్టను మాముూలుగా ఇంకా ఫంక్షన్ ని బట్టి పట్టు అయితే పట్టు లేదంటే ఫ్యాన్సీలో అయితే ఫ్యాన్సీలో అలా యూజ చేేస్తా ఉంటాను
క్యా తొస వెలాడి అది
ఫ్యాన్సీ అంటే పర్టిక్యులర్ క్లాత్ అని ఏమి ఉండదు అది కొంచెం ఆ ఇవే ఉంటాయి కదండి అదాన్ని ఏమంటారు కొద్దిగా ట్రాన్స్పరెంట్ గా వస్తాయి క్లాత్ ఆ ఒక్కొక్క క్లాత్ ఒక్కొక్క లాగ వస్తుంటాయి ఫ్యాన్సీలో కొన్ని మందం వస్తా ఉంటాయి
ఆహా
చాలా రకాల వెరైటీస్ ఉంటాయి ఫ్యాన్స్ లో కూడా
మీరు ఎక్కువ షాపింగ్ మాల్స్ వెళ్తారా అండి ఇట్లా కాసం అనంతుల కేదాద్రి అలా
ఆ వెళ్తామండి ఆఫషాన్ని బట్టే వెళ్తాం ఇంకా ఇక మనం ఇప్పుడు మనకు ఎక్కువ తెలంగాణలో అంటే బతుకమ్మ పంండగ ఆ పండుగ కోసం కంపల్సరీ షాపింగ్ చేస్తాము మంచి పట్టు శారీసే ఎక్కువగా అప్పుడు షాపింగ్స్ కి వెళ్ళడం మము సెలక్షన్ చేసుకోవడం చేసుకుంటా ఉంటాము
మగ్గం వారు చేయించుకుంటారా అండి మీరు లేదా ఎంబ్రాయిడరయా
నేను నార్మల్ సింపుల్ గా వ కుట్టించుకుంటానండి బ్లౌజు మగ్గము చేపియను ఎంబ్రాయిడరీ కూడా చేపియట్లేదు
రెండి ఇట్లో ఏది బెస్ట్ అంటారుండి
మగ్గం అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అండి అది కాకపోతే మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయడం కూడా పాడైపోతా ఉంటుంది త్వరగా పూసలని చంకీలని షేడా పడిపోతాం సేడ్ అయిపోతా ఉంటాయి మనము ఒక ఎ అంత కాదన్నా మినిమం కాస్ట్ థౌజండ్ ఉంటుంది మగ్గం వర్క్కి అది వెంటనే పోసు అసలు చంకీలు అన్ని షేడ్ అయిపోతా ఉండి డల్ గా కనిపిస్తా ఉంటాయి
ఆ
అట్లా ఇంకా ఇష్టపడట్లేదు కాకపోతే ఇక చూడాలి మీరు ఎలా చేస్తారు ఏవి ఇష్టపడతారు
నాకు చీరలు అంటే ఇష్టం అండి కానీ నాకు చీరల గురించి ఏం తెలియదు
ఆ ఏం లేదండి అందులో మనం తెలుసుకుంటా ఉంటా అంటేనే వస్తా ఉంటాయి తెలుస్తా ఉంటాయి కాటన్ అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు కడతా ఉన్నారు ఇప్పుడు సమ్మర్ లో
ఆ ఎక్కువ కలంకారిీ శారీస్ అని ఫేమస్ అని అంటారు శారీస్ ఇట్లో కాటెన్లో
అవునండి కలంకర ప్రింట్ ఫేమస్ మనకు చాలా కలంక పట్టులు కూడా కలం కారి డిజైన్ తీస్తున్నారు కాటన్ లో వస్తుంది సిల్క్ లో వస్తున్నాయి కలం కారి డిజైన్ ఒక బ్రాండ్ ముద్రలాగా పడిపోయింది ఇంకా అది కలంకారీ డిజైన్
దాంట్లో ఇంకేదో రకాలు ఉంటాయింటడి అజ్రక్ ప్రింట్స్ అంటారు
అవునండి అవును బాధని కూడా చాలా క్వాలిటీ బాగుంటుంది చ లేడిస్ ఎన్నో రకాల వెరైటీస్ దొరుకుతాయండి అవైలబుల్లో లో జెంట్స్ క అయితే ఒక షర్ట్ ప్యాంట్ తప్ప ఏవి ఉండవు లేడీస్ కి ఇలా కావాలంటే అలా చాలా రకాల మోడల్స్ దొరుకుతా ఉంటాయి
ఆ
అవును
అ
మీరెలా ఇష్టపడతారు ఏ సారీసు
నాకు శారీస్ కొంచియ తెలియదండి కాబట్టి నేను ఏ శారీ అయినా కట్టుకుంటాను
ఆ పట్టులో ఇష్టపడతారా అని
పట్టులో అంటే పట్టువే ఇష్టం అండి బాగా నాకు
ఆ
మంచి షైనింగ్ ఉంటుంది
నావు షైనింగ్ ఇస్తాయి్ పట్టు ఎంతైనా పట్టు పట్టు వేరే ఏ క్లాత్ తో పోల్చినా వేస్ే అదే సరే అండి మరి
ఓకే అండి
ఓకే అండి థ్యాంక్ యూ
థ్యాంక్ యూ అండి